బాగున్నారా అండి? బాగున్నామండి. ఇంట్లో వాళ్లందరూ బాగున్నరా?
అందరూ బాగున్నరు. తిన్నారా మీరు?
తిన్నా, ఆ తిన్లెదండి పొద్దున తిన్నా, మధ్యానం ఇంక తినాలి.
ఓకే ఇంక ఏం చేస్తుంటారు మీరు? ఆ తిన్నా నేను కూడా మా నింగే
అవునా ఏం మార్నింగే ఆమ్ పొద్దున ఏం తిన్నరండి?
రైస్, నార్మల్గా అన్నమే తింటము. బెండకాయి చారు బెండక చారు చేసాం అలానే ఆమ్లెట్ వేసుకొని తిన్నమ్
ఆమ్లెట్ ఎలా ఎసుకోవాలో చెప్పరా అండి, నాకు ఆమ్లెట్ ఎసుకోవడం తెల్వదు.
ఓకే చెప్తాను. అంటే ఎగ్ చీ రెండు కోడిగుడ్లు తీసుకొని, దానిలో ఉల్లిపాయని కట్ చేసి, అలాగే మిరపకా కాయలు కొంచెం కొత్మీర, కొంచెం మసాలా ఏసీ ఒక గ్లాస్ లో ఏసీ కలిపేసిన, స్పూ ఒక చెంచా తో కలిపి ఉ పాన్ పె దాని మీద నూనె రుద్ది ఆ కలుపుకున్న మిక్స్చర్ ని దాంట్లో ఏసీ, ఏసేసుకోవడమే.
అయితే మేము ఇట్లా దోసల్ మీద ఉల్లిగడ్డ కారం అట్ల, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చిలు, క్యారెట్లు తురుముకొని ఏసుకుంటాం. మన మాట కానీ ఆమ్లెట్ వేసుకోడం ఎప్పుడు మాకు తెలియదు అందుకనే చెప్పిరు కదా నేను ఈసారి చేస్తా
మ్ చేయండి బాగుంటంది ఆమ్లెట్ కూడా తినడానికి ఏ ఇంకా పప్పు చ చారు వాటిలలో అయితే ఇంకా బాగుంటది
పప్పు చారు మీకు చేయడం వచ్చా అండి
లేదు మా మమ్మీ చేస్తరు
మా అమ్మగారు కూడా పప్పు చార్ చేత్తారు కానీ నాకు కూడా ఎట్లా చేయాలో తెలవదు
ఉం
మీకు చికెన్ బిర్యానీ చేయడం వచ్చా అండి
రాద్ రాదండి
చికెన్ బిర్యానీ పెడతా అన్నారు అనమాట మా ఇంట్లో వాళ్ళు అంటే తెస్తా అన్నమాట తెస్తా అన్నాడు మా నాన్న
ఉమ్ నేను ఎప్పుడైనా బయ ఉంటే తింటా ఇంట్లా చేసుకోని అయితే ఎప్పుడు తినలేదు
ఆ కానీ ఇంట్లోదే తినాలండి ఎక్కువ ఇంట్లోదె ఇంట్లో ఇంట్లో చేసిన వంటలే మంచి వంట అండి బయట కెమికల్స్ ఇంక ఏమేమో కలుపుతరు కదండి ఇంట్లో మీ అమ్మ చేసిన వంటలే తినండి
అవును కానీ మమ్మీ ఎప్పుడు ట్రై చేయలేదు ఇంగ మేము అడగలేదు సో అట్ల కుదరలేదు ఇంకోసారి ఎప్పుడైనా
ఇప్పుడు యూట్యూబ్ ఉంది కదా అండి యూట్యూబ్ చూసి నేర్చుకోండి
ఆ మా అక్క అయితే చేస్తది బిర్యానీ పులావు లాంటివన్నీ చేస్తార మంచిగా బిర్యానీ వెరైటీ వెరైటీ ఐటమ్స్ చేస్తరు
అవునా అండి మ పండగకి షాపింగ్ చేశారా అండి
చేసాం ఫుల్ గ ఫుల్ గ ఖర్చు పెట్టాము డిఫరెంట్ గా లెహన్గా టైప్ మోడల్ డ్రెస్సులు శారీస్ అట్లా చాలా రకాలుగా కొనుక్కున్న ఫుల్ ఖర్చు అయిపోయినాయి డబ్బులన్నీ మీరు పనిని ఎంజాయ్ చేసారా మంచిగా అందరుూ రిలేటివ్
ఇంక లేదండి పండగ షాపింగ్ చెయలేదండి రేపు ఎల్లుండి చీరలు కొనుక్కుందామని నేను మా అమ్మకు చెప్పి నేనా ఇఫ్ మీరు కూడ వస్తా అంటే చెప్పండి మిమ్మల్ని కూడా తీసుకెళ్తా ఆ ఉగాదికెనాం
ఉగాది మీ ఊర్లో బాగ సెలబ్రేట్ చేస్తరా మన నార్మల్ గా అయితే మన ఇంట్లోనే చే కుంటాం కదా
ఆ మా ఇంటికాడ ఏం జరుగుతుదంటే అందరి ఇలల్ల వాళ్ళు మామిడికాయ వాళ్ళ ఇంట్లో న్న మామిడికాయలు వాళ్ళ ఇంట్లో ఉన్న వేప పూత అన్ని తెచ్చి మా ఒక్గ దగ్గర పెడతారనమాట అందరం కలిపి ఒక పెద్ద కుండలో ఉ ఉగాది పచ్చడి చేస్తాము
ఉ
ఊర్లో అందరు కలిసి చేసుకుంటాం పండగని
అవునా మేమైతే ఎవరింట్లో వాళ్ళ కాకపోతే ఏమైనా ఐటమ్స్ తెచ్చుకో అంటే ఆ ఉగాది పచ్చడికి కావాల్సినవివన్నీ తెచ్చుకొని ఎరి ఇంట్లో వాళ్ళు తెచ్చుకొని అందరికి పంచుకొని తింటాం అన్నట్టు
ఆ అయితే మా దగ్గరనేమ మీ ఇంట్లో వాళ్ళు కొందరు మా ఇంట్లో వాళ్ళు వచ్చి మా ఇంకా వేరే పక్క నాటి వాళ్ళ ఇంట్లో ఇంక ఎదురింటి వాళ్ళు అందరు కలిసి వచ్చి ఒక దగ్గరనే ఒక బస్ వేసుకొని చేసుకుంటాం అన్నట్టు ఒక పెద్ద కుండ పట్టు కొచ్చుకొని ఆ కుండలో ఉగాారి పచ్చడి అ
వాట్ల అయితే బాగుంటది అందరు చుట్టుపక్కన వాళ్ళు మనవాళ్ళు అందరు ఉంటారు కాబట్టి సంతోషంగా ఉంట ది అలాగే పంచాంగం కూడా చెప్తారు కదా ఇది కొత్త సంవత్సరం తెలుగు సంవత్సరం అని
అవునండి అందులో ఆదాయం ఎంత ఖర్చు ఎంత మిమ్మల్ని ఎంత తీడుతరూ ఎంత మంది పొగొడతారు అన్ని చెప్తారుండి ఒక అయ్యగారు ఉంటాడు మా ఊరు లో అయ్య గారు ఆయన అన్ని చెప్తాడనమాట ఆయన గుడికి వెళ్ళాలి నైట్
నైట్ చెప్తారా మీ దగ్గ గ మా దగ్గర అయితే ఆఫ్టర్నూన్ టైమ్ లో ఆ టై లో చెప్తారు ఆఫ్టర్నూన్ నుంచి సాయంత్రం వరకు చెప్తారు
అవునా అండి మాకేమో సాయంత్రం తర్వాతనే చెప్తారనమాట మేము అంటే సాయంత్రం వెళ్తాము మధ్యాహ్నం అన్నము కూరలు ఉండు కొని అందరం తినేసినంకానే అందరం స్నానాలు చేసి మళ్ళీ గుడికెళ్తాం
ఉమ్
మీరు పంచాంగం చెప్పించుకున్నారా అండి ఎప్పుడైనా
నేనైతే ఎప్పుడు చెప్పించుకోలేదు పంచాంగం జస్ట్ చెప్తుంటే వింటాం కాకపోతే గుళ్ళో వెళ్లి అయగారితో కా కాసేపు ఉండి మాట్లాడి ఈ అంటే ఈ సంవత్సరం దేని మీరే వస్తుంది అని కూడా చూస్తారు కదా వాళ్ళు చెప్ వతా ఉంటారు ఆ అంటే గుర్రం అని ఏనుుగు అని మన కాలం ముందుగా వెళ్తుది లేటిగా వస్తుది ఇట్లా ఇవన్నీ ఉంటాయింటాయి కదా
అవునండి మీకు మీకు ఉగాది పచ్చ అసలు ఉగాది పండగ ఎందుకు చేసుకుంటారో తెెల్స్ అండి
ఆ నేను చదువుకున్న ప్రకారం అయితే ఆ ఏమంటారు మన జీవ జీవితంలో కష్టాలు సుఖాలు సంతోషాలు బాధలు ఎలా వచ్చి ఎట్లా పోతాయో వట్టల్ని అన్నిటిని కూడా మనం సంతోషంగా స్వీకరించాలి ఏదైతే అతే మనకు వస్తుందో దాన్ని మనం తీసుకోవాలి
కష్టాలైనా సుఖాలైనానైనా భరించాలి అని అంటున్నారు అంతనా అండి
ఉమ్ దేన్ని తక్కువ చేయకుండా అన్నిటిని యాక్సెప్ట్ చేసుకొని ముందుకుళ్ళాలి కాలంతో పాటు అ అదే మీరు ఇంకేదైనా ఇంపార్టెన్స్ ఉందా
మాకు మా మా దగ్గర మేము ఎందుకు చేసుకుంటాం అంటే లైక్ తెలుగు పండగ తెలుగు సంవత్సరము తెలుగు ఇప్పుడు ఇంగ్లీష్ లో మనకి తెలుగు సంవత్సరం అనగానే జనవరి ఫస్ట్ అని గుర్తుంటది కదండి అలా తెలుగు పండుగలలో మొదటి పండుగ వచ్చేది ఉగాది అనమాట ఉగాది వచ్చినకనే శ్రీరామనవమి దసరా దీపావళి సంక్రాంతి అన్ని పండుగలు వస్తాయన్నమాట అందుకే మనం మొదటి పండుగగా తెలుగు పండుగగా సెలబ్రేట్ చేసుకుంటాం అని తెలుసు
ఉమ్ పొద్దున్నే లేసి మామిడి తోరణాలు కట్టి అందులో కావల్సిన వేప పువ్వు ఇ మామిడికాయ పులుపు కారం ఇవన్నీ వేసు కొంచ షడ్రుచులు చేసుకొని తింటే తీపి ఆ బెల్లం లేదంటే చక్కర కూడా వేసుకోవచ్చు కదా
బెల్లం అయితే మంచిదండి చెక్కెర వేసుకుంటే షుగర్ వస్తుందండి ఎక్కువ షుగర్ ఎక్కువ వాడొద్దండి
అంతేగాని మనం ఉగాది పచ్చడి కొంచమే చేసుకుంటాం కదా
అవును నీ మేము అంటే మేము చెప్పినాం కదండి మేమయితే పది పది కుటుంబాలు అందరం కలిసి చేం కుంటాం చక్కర మళ్ళా అరకిలో కిలో కావాలి అందుకే బల్ బెల్లం వాడతాం
ఉమ్ అయితే ఇంకా మీరు డ్రెస్సెస్ కొనుకోలేద అన్నట్ట అంటే పండకు సంబంధించిన ఇంకా డ్రెస్సులు కొనుక్కోలేదా
ఇంకా తెచ్చుకోలేదండి అదే షాపింగ్ వెళ్ళాలి చార్మినార్ దగ్గర బాగుంటాయినిన్ని అ మేళది అయితే వెళ్దాం అంటే మీరు కూడా రండి చార్మినార్ కెళ్ళి బట్టలు కొనుక్కు
అక్కడమే అక్కడైతే మంచిగ చాలా చాలా రకాలు ఉంటయి మోడల్స్ ఉంటయి మనకి ఏదంటే అది కొనుక్కోవచ్చు అలాగే హైదరాబాద్ కూడా చూసినట్టు ఉంటది
అవునండి మంచిగ వెళ్దామంటే వెళ్దామండి రేపు ఎల్లుండి అలా వెళ్ళి కొనుకు కుందాం బట్టలు ఇంకా మా అమ్మకి చీర కావాలన్నది మా అక్కయనేమో డ్రెస్ కావాలన్న
ఇప్పుడయితే ఆన్లైన్ లో కూడా మంచిగనే దొరుకుతున్నయి కదా కొంచెం తక్కువ బడ్జెట్ లో అయినా బానే ఉంటున్నయి కదా
కానీ క్వాలిటీ ఎలా ఉంటందో తెలియదు కదా అండి మేమేం ముట్టుకొని చూడము కదా మళ్ల కుడా నచ్చలే అంటే మళ్ళ రిటర్న్ పెట్టాలి
మనం నచ్చకపోతే మళ్ళీ రిటర్న్ పెట్టుకునే అవకాశం కూడా ఉంది కదా ఒకసా సరే
అవును కానీ ఉంది కానీ క్వాలిటీ ఎలా వస్తదో తెలివదండి నాక్ కూడా ఎప్పుడు నేను ఆర్డర్ పెట్టుకోలే అన్నమాట
అవునా పర్లే బానే వస్తాయి కాకపోతే మనం కొంచెం క్వాలిటీని చెక్ చేసుకుని తీసు కోవాలి అంటే ముందు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాటి రివ్యూస్ ఇట్లా చూసుకొని తీసుకుంటే బెట్
ఆ మీరు అన్నది కరెక్టేనండి రివ్యూస్ చూసి తీసుకుంటే మంచిది ఎందుకంటే మా ఇంటి కాడ ఒక ఆమె కూలర్ కూడా కొనుక్కుందండి ఆన్లైన్ లో ఎండాకాలం వస్
ఆ మరి బాగుందా
ఆ మంచిగా అది మంచిగానే ఉందండి కానీ చీరలు కు అంటే చింగిపోతయేమో అని భయం ఐతదనమాట డ్యామేజ్ ఎ
ఆ నీకని నేనెప్పుడు ఇం లో ఇంట్ల వస్తువులు ఎప్పుడు కొనలేదు ఒన్లీ మన డ్రస్సులు జ్యువెలరీ వాటికి మా
అవునండి జువెలరీ అంటే మీరు గోల్డ్ కొనుక్కుంటారా లేకపోతే ఇలాంటి ఉ
నార్మల్ ఉ ఊరికే ఉంటయి కదా వన్ గ్రామ్ గోల్డ్ అలాంటివి తీసుకుంటా కానీ మొన్న వరంగల్ వెళ్ళినప్పుడు జూసా బాగున్నయ్ ఆ ఆన్లైన్ లో కంటే ఆఫ్లైన్ లోనే మంచిగు న్నయి మనకి నచ్చినట్టు మనం బేరం చేసుకోవచ్చు
తెల్సా అం
తెలుసు తెలుసుు నేన్ కూడా ఎలినా ఇప్పటిక ఒక మూడు సార్లు ఏమో ఎల్లి ఉండొచ్చు
ఒకామె ఉంటది ఎప్పుడు నను ఎప్పుడు తీసుకపోలేదండి
కానీ అక్కడ ఇది ఒకటి ఉంటది కదా ఇష్ అదే కిలా వరంగల్ పక్కన ఒక పార్క్ ఉంటది ఆ పార్క్ లో అయితే అది వ్యూ అయితే మస్తు ఉంటది ఒకసారి ఉంటే ట్రై చేయండి అక్కడ బోటింగ్ కూడా ఉంది
అవున అండీ బొటింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి
పార్క్ ఏకశిల పార్క్ ఉంటది అదే
న అయితే ఈసారి ఎళ్తా వెళ్ళినప్పుడు మీకూడా చెప్తా రండి మీర్
ఆ వరంగల్ నుంచి దగ్గరేగా ఒక ట్వంటీ రూపీస్ ఛార్జెస్ అంతే అ కడికి ఆ అవును చాలా తక్కువ మంచి వెళ్ళి ఒక డే అంతా కూడా ఉండి రావచ్చు అక్కడ
అవునండి మా దోస్త్ కూడా ఉందండి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు మంచిగా మమ్మల్ని ఏమనరు మ వాళ్ళ ఇంటికి కూడా రమ్మని ఎప్పుడో చెప్పింది కానీ మేమే పోత
ఉ ఊ ఎళ్తే ఇప్పుడు మంచిగా అందరి ఫ్రెండ్స్ తో వెళ్తే అందరి కలిసి వెళ్తే మంచి ఎంజాయ్ ఉంటది మంచిగా కలిసి ఎంజాయ్ చేయ్ చ్చసి రావచ్చు వండి మనకి దగ్గర అయితే
అవునండి మీకు మ ఇప్పుడు ఎండ కలం కదండి కొంచెం డిహైడ్రేషన్ కోసం ఇవి తాగండి కొబ్బరిని నువు అలాంటివి
ఊ మనం ఇట్లా కొత్త కొత్త ప్లేస్ ల వెళ్ళినప్పుడు కూడా వాటర్ బాటిల్ జ్యూస్లు కొబ్బరి నీళ్లు తీసుకుని ఎళ్తే బె
గ్లూకోస్ గుడ బాడీ బాడీ ఈ నీటి తగ్గిస్తరా అంటే గ్లోకోల్ కూడా తాగాంటే ఎప్పుడైనా ల జర్నీ చేసినప్పుడు
ఇక్కడ మీ దగ్గర, మీ ఊర్లో ఇవి ఉంటయి కదా హాస్పిటల్ లు అలాంటివి ఉన్నాయా?
మా దగ్గర హాస్పిటల్ ఒక డాక్టర్ ఉంటడండి మా ఇం ఇంటి కాడ ఏమైనా జ్వరం వచ్చినా ఆయన దగ్గరకే ఎళ్తరు, దుప్పు వచ్చినా కూడా ఆయన దగ్గరకే ఎళ్త
అంటే గవర్నమెంట్ కాబట్టి ఫ్రీ కాబట్టి మనకి కేదైన గాని ఎళ్ళి చూయించుకోవచ్చు, వాళ్ టాబ్లెట్స్ గిట్ట ఇస్తరు, మన జస్ట్ వాళ్ళు తీ తీసుకునేది ఏంటంటే ఒక ఆధార్ కార్డు నెంబర్ ఒక తీసుకుంటరు అంతే.
అవునా అండి, మాకు ఆ విషం తెలవదు, మా ద మా దగ్గర అలాంటి టె ఏం ఉండవండి ఆధార్ కార్డులు అవన్నీ జస్ట్ మా డీ మా వయస్సు అట్ల ఇట్ల అడుగుతడు, నీకేమైందమ్మా ఆ అంటే నాకు జరం వచ్చిందంటే, గోలి ఇస్తడు అంతే ఏం ఉండదు.
అయ్యో ఇక్కడ బ్లడ్ బ్లడ్ డ్ షుగరు, బిపి ఇవన్నీ చెక్ చేస్తున్నరు మా ఊర్లో అయితే. మనవి మన బరువు గూడ మనం నెల నెలకి ఎంత తగ్గినం, పెరిగినం ఇలాంటివన్నీ చూసుకోవచ్చు. మన ప్రైవేట్, హా ఒకే అండి జాగ్రత్త మంచిగ ఉండండి.
ఆ సరే అండి, ఉం
హలో, ఇంట్లోనే ఉండండి. ఓకే థ్యాంక్ యూ అండి.